హలో మాట్లాడండి.
హలో ఆ ఏం చేస్తున్నారండి.
హాయ్ అండి చెప్పాలి తిన్నారా మీరు. టిఫిన్ తిన్నారా.
తిన్నానండి ఏం చేశారు ఈ రోజు మీరు టిఫిన.
పన్నీర్ కర్రీ అన్నమాట పన్నీర్ పన్నీర్ చేసానూ. ఆ అయిపోయిందండి అంటే మార్నింగ్ టిఫిన్ కి చపాతి పన్నీర్ అనమాట. మంచిది కదా.
ఓకే ఓకే అవును. అవునువును అవును. హెల్దీ ఫుడే.
హెల్తీ ఫుడ్ మంచి కాల్షియం ఉంటది.
అవునవును. రోజు మార్నింగ్స్ సు ఏమేం టిఫిన్స్ చేస్తారు ఎక్కువ నార్మల్ గా.
మార్నింగ్ మనకు ఎక్కువ ఎక్కువనైతే ఎక్కువ ఫైబరు ప్రోటీన్ ఉండేవి అనమాటా. ఎందుకంటే మ ఉం మనకి హెల్దీగా ఉం కదా మిల్లట్స, రాగి అలాం జొన్నలు ఎక్కువ చేసుకుంటాము. జొన్నలొట్టెలు అవి. దాంట్లోకి ఈ పన్నీర్ కర్రీ కూడా బాగుంటది. ఈరోజు అయి తే చపాతీ పన్నీరు
ఓకే ఊహూ ఇది రోజు మాకు ఇంట్లో ఎగ్ ఎగ్ కంపల్సరీ. అదే అదే ఆ ఎగ్ బయిల్డ్ ఎగ్ అనమాట తింటాము. ఆ కంపల్సరిగా ఒక్కొక్కటి ఎగ్ అయితే తింటాము. ఆ తర్వాత రాగీ మాల్ట్ ఉంటుంది
అవును అవును రాగి జావ ఇప్పుడు ఎండాకాలం కదండి ఖచ్చితంగా ఉండాల్సిందే రాగిజావా హ్మ్ రాగి హ్మ్
కొని తాగితే ఇంకా మంచిది ఇంకా హెల్దీ అవునవును అవును మనం ఏది కావాలంటే అది టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ అంటే అలా అన్నీ యాడ్ చేసుకొని తాగొ చ్చూ కానీ కొంచెం ఏ ఇదివాళ్లు పెద్దవాళ్ళయితే అదా మజ్జిగా ఉంటది కదా పెరుగు మజ్జిగ చేసుకొని అది కలుపుకోని తాగుతారు బాగుంటది హెల్దీ అవును
హెల్దీ ఇప్పుడుండే ఇంకా ఎండ ఎండలకి ఖచ్చితంగా మనం పెరుగు మ జ్జిగ ఎక్కువ తీసుకోవాలి, మ్మ్ రాగి మ్మ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ మనకి లిక్విడ్ ఐటమ్స్. ఇట్లా వాటర్ మిలాన్ మ్మ్ అవి తీసు
అలాంటివి అవును అవు మనం మన లంచ్ లో కూడా ఆ ఇ ఈ ఎండాకాలానికి తగినట్టుగా మనం లంచ్ టైమి అది వంటలు కూడా మార్చుకోవాలి. మార్చుకొని కొంచెం ఓ కోల్డ్ గా ఉండేవి అలాంటివి తీసుకుంటే పిల్లలకి సు కూల్స్ కి పంపించడానికి దానికి కూడా మంచి ఈజీగా ఉంటది హెల్త్ ఫుల్గా ఉంటది, హెల్దీగా ఉంటది ఆకుకూరలు,
నం మొలకెత్తినవి అవి కూడా అలవాటు చేయాలి మ్మ్ మ్మ్ ఇంక ఈ రోజు అయితే నేను ఇలా చేసాన్ అనమా మ ఇంకా మధ్యానం వచ్చి ఆ బాక్స్ అయితే ఇచ్చాను ఇంకా మనం చేసుకోవాలి ఆ ఆ వెళ్ళిపోయారు, అవును అవును అదే మీల్ మే ర్రీ చేద్దాం అనుకుం టున్నా అంటే ఆల్రెడీ నేను నానబెట్ పెట్టేసానన్నమా మీల్ మేకర్ని అది మంచి సోయా మంచిది కదా మనకి హెల్త్కి ఇంకా ఆ సోయా చంక్స్తో కూడా మనం బాగుంటుంది ప్రోటీన్ఆ మనం ఆకుకూరలు యాడ్ చేసుకోని సోయాచంక్స్త్ ప్రి ప్రిపేర్ చేసి కోవచ్చు అనమాట చాలా బాగుంటుంది
దాంతో అవును దాంతో బిర్యానీలు కూడా ఇప్పుడు ఓ చేసి స్తున్నారు మటన్ వేసి అలా కాకుండా మీల్ మేకర్స్ తోటి బిర్యానీ కానీ మంచి కర్రీస్ కానీ
అవును
తోనే చేస్తున్నారు హెల్ హెల్దీ ఫుడ్ అని
అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే అంటే ఏవో అంటున్నారు కదా చికెన్ తి ఏవేవో బర్డ్ ఫ్లూ అనేసి అవి ఇవి దానికి రిలేటెడ్ గా మన ఇవి సోయా చంక్స్ కానీ ఆ మీల్ మేకర్ తో కానీ చేసుకుంటే మంచి ప్రోటీన్ ఎక్కువ ఉ టది ఆ మనకి
హెల్దీగా ఉంటది అవును పి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఆ మంచి ఫుడ్ ని మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టు టవుతుంది ఇప్పుడు మనం చెప్తేనే వాళ్ళకి మంచిగా ఆ తినట వాదాన్ ట అలవాటు అవుతది వాళ్ళు ఏ జరిగినా అది జంక్ ఫుడ్ ఇచ్చామనుకోండి ఆ ఇంకా స్లోప్ ఈ రోజుల్లో హెల్త్ కి అస్ స్సల్ పనికి రాదండి పంటలు కూడా ఎలా పండిస్తున్నారు అన్ని ఎరువులేసి
అదే కదా అండి మనం ఎన్నిసార్లు అంతా వాష్ చేసినా కూడా ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోగాలు వస్తున్నాయి కదా ఎంత నీటుగా ఉన్నా కూడా మనకి ఏ ఒకటి అటాక్ అవుతున్నాయి దానికి తోడు ఇంకా హ్మ్ పిల్లలకైతే కాన్స్టిపేషన్ ప్రాబ్
ప్రాబ్లం కూడా వచ్చేస్తది ఇగ అవును ఆ సాల్ట్ వేసుకొని ముందు కొంచెసే పట్ల ఆ కూరలు కానీ కూరగాయలు నానబెట్టి తర్వాత కొంచెం బాగా క్లీన్ చేసి ఒకటికి రెండు స్ సార్లు అప్పుడు మనం వంటక్ యూజ్ చేసుకోవాలి. సరీ లేక్ పోతే దాని మీద ఎరువులన్నీ వేస్ తారు కదా చాలా వే ఆ ఇలి మెల్ట్తావుతదది.
అవును అవును ఇప్పుడు ఇంకాదే ఇంకా మార్నింగ్ పూట బాదము, అవి నానబెట్టేసి మనకి ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా. సబ్జ జలు సబ్జా కూడా నానబెట్టేస్తే మనం బాటిల్ లో వేసేసి చెయ్యచ్చు అళక్ వాటర్ బాటిల్స్లో ఇప్పుడు హ్యాపీగా తాగేయొచ్చు
అవును అవును వాట్రూ బాటిల్ లో సబ్జ గింజలేసేసిస్ తే పిల్లలు రోజంతా కొంచెం కొంచెం సిప్ కా ఉంటారు. అన్ని వైటమిన్స్ వెళ్తాయి. వాళ్ళకి
డిహైడ్రేషన్ గూడా అవ్వదు. పిల్లలకి ఎండలకి కూడాను ఉమ్ అంటే ఒంట్లో మనకి హీట్ కూడా తగ్గిస్
అవును ఇప్పుడు వచ్చే గ్లూకోజ్ ఈవెన్ గ్లూకోజ్ కూడా కరెక్ట్ గా లేద్ అంటున్నారు. అంటే అన్ని మిక్స్డ్ అలా ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే గ్లూక్ కోజ్ అంటే అసలీది మన ఉం ప్రాణానిక్ అసలు నిలుపుతుంది అని. ప్రాణం నిలుపుతుంది అని కానీ ఇప్పుడు అలా లేదు అసలు. అందుకనే సబ్జగింజ్ లు అలాంటివి వేసి మంచిగా వాటర్ చేసి పంపిస్ టే బెటరు పిల్లలకి. ఉమ్మ్ పిల్లలకి ఏమి ఇష్టం అండి.
ఉమ్మ్ బా అంటే వీళ్ళకి ఎక్కువ తినేది పన్నీరూ. మీల్ మేకరు. క్వాలీఫ్లవరు. ఆ సో ఇంక్ ఇవి అన్నమాట మెయిన్. ఇంకే చపాతి ఆ లేదు. చపాత ఇచ్చేసాను ఈరోజు దానికి తోడు కాలీఫ్లవర్, పన్నీర్ కలిపి చేశానన్నమాట అట మార్నింగ ఆ సో అది మంచిదే కాబట్టి రోల్లాగా చేసేసి దాంట్లో ఇచ్చేసాను ఆ ఆ దానికి మళ్ళా మనము కీరకాయ వేసేసు కొని రైతా లాగా ఇచ్చాం అంటే ఆ సో కాంబినేషన్స్ చాలా బాగుం టుంద అనమాట ఈ సమ్మర్ ఎక్కువా ఫుడ్ తీసుకోలేరు లైట్ ఫుడ్ అం
అవును లైట్ ఫుడ్ అంటారు అవును పిల్లలతో చాలా ప్రాబ్లం అసలు పాపం అంటే వాళ్ళదే వాళ్ళదే తప్పు లేదు కానీ తినాలనిపించదు వాళ్ళకి ఆ మ్మ్ ఈ ఫైబర్ ఫుడ్ మనమేమో ప్రిఫర్ చేస్తాము
అవును ఇష్టము ఇవ్వకూడదు ఏదో ఒకటి ఇంకా అవాయిడ్ చేయాలి అదే అదే ఇంక ఏదో ఒకటి ఇప్పుడు ఇవి వస్తున్నాయి ఇంక ఎక్కువా ఆ దోసకాయలు ఇంకా అది కూడా మంచిది మనకి హెల్త్ కి ఇవన్నీ ఇంకా అలవాటు చేయాల్సిందే ఉమ్ జస్ట్ ఒక చిన్న సలాడ్ లాగా చే సే
ఆ అది కరెక్ట్ నేను నేను పిల్లలకి ఒక చిన్న బాక్స్ లో ఓ కొంచం రెండు పీసస్ కీర ఆ కీరా దోశ పీసెస్ రెండు క్యారెట్ పీసెస్ అట్లా ఇంటర్వెల్ టైమ్ లో అట్లా కొంచెం టామ్ తింటే మంచిగా ఉంటది కదా ఆ అలా పంపిస్తాను యాక్చువల్ గా
ఆ అదే బెస్ట్ అండి ఇంకా వాళ్ళ వద్దన్న కూడా మనమే అలవాటు చేయాలి
చెయ్యాలి మీరు ఏది బాగా వండుతారు
నేనా కాజు బిర్యానీ ఆ కాజు బిర్యానీ బాగుంటుంది కాజు బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఆ ఇప్పుడు ఇంకా ఇప్పు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఎక్కువ కాజు కూడా మనకి ఫ్యాటే యాక్చువల్గా చెప్పచ్చు
ఫ్యాట్ ఎక్జాక్ట్లీ
తినాలి గాని అట్లే తినకూడదు ఆ సో ఇంకా తోడు ఎక్కువ బెలం యూజ్ చేస్తే బాగుంటుంది
అవునండి షుగర్ కంటే కూడా బెల్లం యూజ్ చేస్తే అవును ఈ రోజుల్లో బెల్లం కంటే కూడా తాటి బెలము ఎక్కువ ప్ర
ఆ నేను అవును నేనైతే అసలు పాయసం చేసినా కూడా నేను ఇప్పుడు తాట బెల్లమే యూస్ జస్ట్ ఇప్పుడు కూడా దాన్ని వేసుకొని కొంచెం సేమియాలో తాట తాటి బెల్లము కొంచెం నెయ్యి ఆవు నెయ్యి సో అవి ఇవి వేసుకొని కుంటే మనకి హెల్త్ కి హెల్త్ ఉంటది స్వీనెస్ కొంచం క్రేవింగ్స్ కూడా తగ్గుదు
అవునువును షుగరు ఆల్మోస్ట్ ఎవయిడ్ బెల్లం బెల్లం యూస్ చేసుకుంటే మ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అసలు పిల్లలకైతే ఫస్ట్ నుంచి బెల్మే అలవాటు చేయల వాళ్ళక సుగర్ టేస్ట్
అసలు నేనుదే ఇంకా నేనుదశాడు రాహుల్ల్లో ఎట్లా అవును రాగుల్ త మనం ఎట్లా ఇది కూడా బాగుంటుందండి అప్పాలు బెల్లంమే వి చేస్తాం కదా
అవును బెల్లం వేసి చేస్తా మీ అవును అవును
ఆ ఆ ఆ తెలుసు తెలుసు చేస్తాను నేను కూడా చేస్తాను బాగుంటది అవున అవున అవును నేనైతే పిండి నేను అట్లా చేయను అనమాట సద్దలు నాన పెట్టేసి నైట్ అంటే నేను అవి బాగా లో మనం బాగా టైప్ చే చేసేసి ఫ్యాన్ కింద మనం పెట్టేసాంనుకోండి అ కుండా సో అదే మనం ఇంట్లోనే మీకు మిక్స్ చేేసుకొని పాకం బట్టి ఈసీ గా అయిపోతుంది ఎందుకంటే మనం బయట కూడా హ్మ్మ్ అంతే
పిండి కూడా అట్లానే మొక్కలు కట్టించి మరబట్టించుకోవటం లేదంటే మిక్సీలో కొంచెం రెండు మూడు సార్లు వేస్త మంచిగా జల్లి ఇస్తామ అనుకోండి మంచిగా పౌడర్ వచ్చేస్తారు మనకి
అవును ఎగ్జాక్ట్లీ అండి స సరిపోతుంది అవును
ఏది కొనాలన్నా భయమేసి అన్నిీ కల్తీ కల్తీ చాలా ప్రిఫర్ ఇంట్లో చేస్త ట ప్రిఫర్ చేయాలి మరి అన్నిీ కల్తీ అయిపోతున్నాయి ఆఖరికి ఈవెన్ షుగర్ కూడా తయారు చేసిందంటే వేరుగా తయారు చేసింది షుగరు బెల్ ఇది ఆ చెరుకు నుంచి వచ్చేది కాదు అలా చెప్తున్నారు ఇంకా మీ హస్బెండ్ కేమి మండి మీరు వాళ్ళకి
ఏది ఎక్కువ మిల్లట్సే అండి వాళ్ళకైతే మిల్లెట్స్ ఎక్కువ తింటారు రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న దోస ఇవే అనమాటా హ్మ్మ్ అదే అదే అదే అదే సరే అండి అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ కాల్ చేయనా మీకు
మనకి కాలు కట్టవ్వలేదు ఇంకా
ఆహా ఆటోమేటిక్ గా మనం చేయొచ్చు
అవునా ఆహా వచ్చేసింది ఆ టెన్ మినిట్స్ నాకు టైం కనిపించట్లేదు ఇక్కడ ఓకే ఓ అయితే కట్ చేయండి ఓకే అండి బాయ్ అండి ఓ బాయ్ బయ్ బాయ్